ఎట్లా మాట్లాడాలమ్మా ఎన్ని గానం నేన్ బెడత ఆడ బెట్టు ఎట్లా మాట్లాడాలా మైండి కాను నాకు అర్థం కాదు ఊకే
నోట్లో మాడలమ్మ.
అబ్బా మేము చేతుల కాల్లతో మాట్లాడతామ ఏంది మస్ మస్తు చెప్తావ్ అస్సలు ఆ
అవును అవును.
అది తీసుకో మాల చివి మాలయ హిమాలయ నేన ఏం చేయట్లే తింటన పక్క పెట్టి నువ్వు తిన్నంత తిని పక్కకు పెట్టి ఏం చేయట్లేదు ఉకె ఉన్నా
పక్కన మాట్లాడు పక్కన మాట్లాడు
మాట్లాడతా మాట్లాడతా
ఆ మాట్లాడు
ఇంకా
చుప్పాలె ఇప్పుడే ఇంటికి వచ్చినా మధ్యాహ్నం తిన్నా. ఇప్పుడు తినలే ఊర్కె ఫ్రెండ్స్, బయటికి.
ఏం పనిలేదా. నీకు
బోర్ కొడుతోంది ఇంట్లో అనవసరంగా వచ్చిన అనిపిస్తా-ఎవ్వరు లేరు అసలు.
మీ గర్ల్ ఫ్రెండ్ కలిసి పోవద్దు. మరి
ఆ గర్ల్ ఫ్రెండ్సా, గర్ల్ ఫ్రెండ్సా ఆ పోలే
పో మరి పాప వాళ్ళకు కూడా యాప్ ఉంటే చెప్పవా. ప్లీజ్ వాళ్ళకు కూడా ఫోన్ చేస్తాను. నేను
వాళ్ళకా
వాళ్ళకు కూడా చేస్తావా. మంచి చేయరాదు. మంచిగా మాట్లాడుతా. నాకు పైసలు వస్తాయి. ఉ
పైసల్, పైసల్, పైసల్
నీకంటే నీకేం అప ఇప్పుడు లేవు కాబట్టి బట్టి నీకు అర్థం కాదులే ఆ బాధలు
అప్పుల్ ఉన్ననా క అప్పుడు.
ఏమో పిల్లన్నా ఏమో
నేను మా ఫ్రెండ్ ఇందాకే అనుకున్నాం. ఒకటి బిజినెస్ పెడదామని.
ఏం బిజినెస్. పావురాలు బిజినెస్ పావురాలు ఎత్తుకు పోయె బిజినెస్ హ
ఉన్నాయి. నా దగ్గర ఒకటి ఉంది పావురం. కాలేజీలో
పావురమా ఇడ ఉన్నాయి. మా కాలేజ్ లో ఎన్ని పావురాలు ఉన్నాయి. ఒకటి తీసుకోపో మరి తీసు
యే యావగొడుత వద్దు. నాకు అ ఒక సపరేట్ బ్రీడ్ కావాలి. ఆ రోడ్ లో రోడ్ లో పోయే బాటలు పట్టుకుంటా నువ్వు ఉన్నావా. రోడ్ లో పోయి పావురాలు కాదమ్మా.
మళ్ళింగా ఏంటిది. ఇడ మా బాల్కనీలో బాల్కినీ లో ఉన్నాయి. అందు ఎంత చెప్పినా ఫాలో అవుకుంటు వచ్చినయి.
హు అట్లాండే కా కాదు నేనుప్పు అప్పుడే దానిమీదోటి దానికి ఒక ఇల్లు కూడా చేసిన ఒక బాక్స్ కట్టి చెప్పుల బాక్స్ హోల్ పెట్టి దానికి ఏ తీసుకోవచ్చ దానికి కాలుకు గజ్జలేసి
మ్మ్
ఉమ్మ్ ఉందో ఎగిరిపోయిందో అది చుప్న్నావా మా ఫ్రెండ్స్ కి ఆడ రోజుకోసారి ఓపెన్ చేస్తున్నా అంటర అని డోర్ ఏసుకుంట రూమ్ లో
మ్మ్
ఎగిరిపోయింటే ఇంక అంతే దాముద డబ్బులు కూడా కొనుక్కున్నాముందె అది
నువ్ మంచిపని చేశినవ్
హ్మ్మ్
మ్మ్ ఇంకా
చెప్పాలే
మా కాలేజ్ పక్కన ప్లేస్ కొనుక్కున్నరు.
ఎవరు నువ్వా?
ఉమ్ నేనేనే నేనే ఈడ సంసారం బెడుత నేనే
ఉమ్మ్
ఇదిమ అమ్మి ఫోన్నా
ఆ అవును.
ఆ పో నానికియ్ పో
ఉమ్ ఇస్తా
పో
ఏంమాదువ సేమ్
మళ్ళీ ఎందుకు ఇస్తా అని చెప్పేది అని నేను మలిందు కిస్తా అ చెప్తా మలందకిిస్తా స్త చెప్తో
హ ఇంకా
మాటలు దాటేసే కొ మ చెప్తావు
ఉ ఏ మా ఇంట్లో మీ ఇళ్లల్లో లా కాదు చిట్టి దాన పడతారా మీ ఇళ్ళలోల కాదు మా ఇంట్లో చాలా స్ట్రీట్ మీ కంటే
ఓహో సరే ఇంకేంటి
చెప్పాల
నీ మాటలు నీ నువ్వు ఏం చేంజ్ అవవ్ అంతే ఉడు
నేను కదా
ఉమ్ నువ్వే
చేంజ్ అవ్వకపోవచ్చు
ఉమ్మ్
చేంజ్ అవ్వకపోవచ్చు
ఉమ్మ్
ఉమ్
ఇంకా
చెప్పాలా
ఇది ఒకటేనా ఇంకా పైసలు వచ్చే యాప్ వేరేది ఉంద్
ఉమ్ ఆ పెడదా పెడ
ఉమ్మ్
ఉమ్ ఏదో ఒకటి చెప్పు నువ్వు సైలెంట్ గా ఉండొద్దు నీకే బొక్క
నేనేం సైలెంట్ గా లేనులే ఇగ
నేను కదా ఫోన్ చేసింది టాస్క్ నాకు కంప్లీట్ అవుతుంది స్ట్రీట్ మామ్ ఆ అవును ఎప్పుడు నీది కూడా టాస్క్ అయిప్ దా అయిపోల
ఆ అదే అయిపోయినప్పుడు అంతా అయిపోయిన ట్వంటీ తర్వాత వస్తాదంట ఆ నీకు హండ్రెడ్ నాకీ ఏటి గా అంటే నాక్ టూ థౌసండ్ ప్లస్ ఇవన్నీ కదా
ఆ అవును
దో అన్ని నమ్మించి బుగ్గ చేస్ చేసినావ్ అనుకో లాస్ట్ లాస్ట్ కీ మమ్మల్ని చెప్తున్నా నీ ప నన్న నమ్ముకొని నాలుగు ప్రాణాలు ఆధార్ బడ్డైడా
ఆ నాలుగ
ఆ వీళ్ళద్దరు టైం పాస్ చేసుకున్నారు ఆ
హ
ఊర్ కేతే వాడ టైం ఇంత వేస్ట్ చేసుకుంటా న ఏదో రాసుకునేట్టు ఉన్నాను నాకుేను రాసుకనిస్తా కదా
అవును కదా ఆడు బెట్టింగ్ ఆడు
హ్మ్
ఏదండిలో ఒక పది వేయిలు అయ్యి
హ ఓ సర్కేసిట్ గా మాట్లాడనవండి ద
ఇది ఎక్కడ అసలు స కస్ట్ కండ్ర దం నావ దు చెస్తున్నాంతే
అదే అంగతే మాార్గంగా సరే మనషి
న
ఏమన్నా నేను
ఏమన్నా
అందుతో మాట్లానట్టు మాట్లాడుకో ఉన్నాంత
నించే మదా అంద్ర ద ఇట్ల మదా
ఆ
అ
ఇంకా
చెప్పాల
అట్లా మాట్లాడుకున్నా ఊరికో మంచిగా మాట్లాడవానుమళ
హ తుప్పే చోటే ఎలా కాాలేజ్ పోదునాళ రో భగుతున్నావా
పోతా
పోతవా హ అవునా పొద్తున్నావా అంటున్నా
హ
హ కాాలేజ్ పోయి అడ్మిషన్ ఎకోడలా
హ అవును పెంచుకోవాలి పెంచుకోవాలి ఏ సిక్స్ అయిపోయింది
శక్క్షా హ అవు చెప్పు
చెప్ప తాప్ప తాప్ప
ఓ
విష ఏం ఫుడ్ తింటది చెప్పు
ఫిష్ా అన్న తింట అది
ఉన్న
హ ఫిష్ తింద చాంద తెలింద నాగనీ పెంచుకున్నార ఫిష్
మ్మ్ సరే
కోళ్ళఫం పెడదమనుకున్నం నేను నవిన్ తుప్పా నేను మా ఫ్రెండ్ బిజినెస్
మ్మ్ ఇంకా
చెప్పు
సన్స్క్రీన్ మాయిశ్చరైజర్ వాడుతున్నారా
అద్దా ఉంది రూంలో
వాడుతున్నవా లేద అని అడిగా
మ్ వాడల్లా వాడాలి వాడుతున్నా
మళ్ళీ ఇప్పుడు రూమ్ లో ఉందన్నవు ఇప్పుడు ఎవరు వాడుతున్నారు
రూమ్ లో ఖాళీగా ఉంటది రూమ్ లోనే పెట్టొచ్చిన
ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చుకోలేదు
ఇప్పుడా తెచ్చుకోలే మర్చిపోయిన
మ్మ్ వావ్
మ్మ్ ఇంక
అబ్బ చెప్పు
దోమని ఎట్లా చంపాల్లా దోమల బ్యాట్ ఉంది మరి ఎట్ల చంపాలి
నోట్లోకి ఏసుకుంటే చచ్చిపోతయి
సో
మళ్ళ అడిగేది జూడు అసలు దోమల్ మల దో అబ్బా నీ కుళ్ళు జోకులు నువ్వే నవ్వు
నేను నవ్వలే నా జోకులు నాకే నవ్వు రాదు
మళ్ళ అందుకే చెప్తున్న నేను కూడ
ప్పన నీకు
నాకు అట్లా అనిపించింది నేను చెప్తున్నా యాస్ ఎస్ ఎస్
హ్మ్ ఇంక
చెప్పు
చెప్పాలి నిన్న మా అమ్మ కొట్టుకు వచ్చింది తెల్సా
బ్బా విడినీ కొట్టింటే సరిపోవు కొట్టింటే సరిపోవు
పడిందిలే ఏం ఈ స్విమ్ గ్రూపేనానా నిన్న ఇంకట్ వచ్చాయి ఇంట్ సగ ఇంటికి వచ్చిన ఇంటి వ చా చేద్దా అని చెప్పేసి ఇకా అూ అసలు ఇంకా వాష్రూమ్ లో కూడా పోలేదు అప్పుడ ఎక్కడ పోయినావ రా అ ఎక్కడ పోలేదండి మరి అంత ను తడిసిపోయినావునే వర్షం పడదండి ఊరికి జోకేస్తే ఇక్కడ ఫుల్ంకా శీ సైపోంది సీ సైపోంది వషం పడింది అన్నా ఊక ఎంతా ఫుల్ ఎ ఉంట జోకన్నా అంతే అలాగే ఫ షేర్స్ తీసుకుయింది నంతా ఇంక ఇంట్లోకి వచ్చినాను బెడ్రూమ్ డోర్ వేసింది త్వరగా తీసుకు పింది తీసుకొని ఫోన్ చూస్తున్నా బెడ్ బ కూర్చున్న అంత రివర్స్ రిర్స్ ప కూర్చును ఫోన్ చూస్తున్నా అంతే ఎన్నికలకి వచ్చి ఒక వేసింది సుమ్ సమ్మ గుండే అట్లే
బాల
హ
అద ాల రోజు కొట్టాలి మంచిగా బుద్ధిొస్తుంది
అట్లా రోజు కొడితే ముద్ద అయిపోతారు స్విమ్మింగ్ పూల్ అంటే స్విమ్మింగ్ పూల్ పోతే ఏం మాడదు ందు
కాదు ఎంత అమౌంట్.
అమోంట్ ఆ ఎయిటీ ఆర్ హండ్రెడ్.
హుహ్ నీకు స్విమింగ్ వ చ్చా
హ్ మరి చిన్నప్పటి నుంచి పోతున్నా, చిన్నప్పటి నుంచి కొట్టించన్న దట్లోనే ఉన్నా. పోతే కొడుతరు. హ్ ఇష్టం నాకు.
హ్ నీకేమి ఇష్టం లేదు చెప్పవా. స్విమ్మింగ్ ఇష్టం అదెందో వాలీబాల్ ఆ
హ్ ఆ వాలీబాల్
అది ఇష్టం ఏమి
ఆ గోబి అంటే ఇష్టం లేదు మాకి హ్మ్
హ్మ్
చెప్పాలె టైమ్ అయిపోతాంది.
అయిపోయింది కదా. అమ్మ సైన్ బోర్డు
కాడ
హ్మ్